హలో హలో మేడం హాయ్ హాయ్ మేడం బాగున్నారా మేడం
బాగున్నాను మేడం మీరు బాగున్నారా
ఏం చేస్తున్నారు మేడం
ఏం లేదండి లంచ్ చేసాను ఇప్పుడే అలా కూర్చున్నాను
హలో మేడం ఏం కర్రీ మేడం ఫ్రై నేను కూడా ఇంత ముందే లంచ్ చేశాను మేడం కూర్చున్నాను మేడం లంచ్ చేసి
ఓకే లంచ్ లో ఇంకా అదే అండి బెండకాయ కర్రీ సాంబార్
మేడం సేమ్ మేడం సేమ్ టూ యూ
థాంక్యూ థాంక్యూ మీది అదేనా
హ సేమ్ మేడమ్ మాది కూడా
ఆహా
మేడం ఏం ఏం వర్క్ చేస్తారు మేడం మీరు
నేను హౌస్ వైఫే అండి
అవునా మేడం అంటే అంటే హౌస్ అంటే ఏమన్నా ఏమన్నా వర్క్ చేస్తారా మీరు ఇంట్లో మామూలుగా ఇంట్లోనే ఇంట్లో పని ఏమన్నా పర్సనల్ ఏదైనా వర్క్ ఏమన్నా పర్సనల్ ఏమన్నా వర్క్ చేయగలుగుతారా
పర్సనల్ వర్క్స్ అంటే కొంచెం ఇంతకు ముందు స్కూల్లో టీచింగ్ కి వెళ్లాను ఇంకా ఇప్పుడు పిల్లలు చిన్న పిల్లలు అనేసి
హ
వర్క్ కార్య వర్క్ వస్తే చేస్తున్నానండి కార్య వర్కు ఎప్పుడప్పుడు వచ్చినప్పుడు చేస్త చేస్తున్నాను మీరేం చేస్తారు
మేడం నేను ఇలా సోలార్ ఆఫీసులో చేస్తున్నాను మేనేజర్ గా
ఓకే
అవును మేడం బాగుంది మేడం సోలార్ గురించి ఏమైనా విన్నారా మేడం మీరు ఎప్పుడనా
ఆ కొంత ఐడియా ఉందండి సోలార్ ప్యానెల్ ఆ అండి
అవును మేడం సోలార్ ప్యానెల్ మేడమ్ ఇది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ దీంతో స్టార్ట్ అయింది మేడం ఇది సెంట్రల్ ఇచ్చేద మేడం
ఆహా
పని చేస్తున్నారు అన్నట్టు అంటే రాబోయే కాలంలో చాలా విలువైంది మేడం ఇది బాగుంది సోలార్ అనేది చాలా బాగుంది అని అంటే సిష్టమాటిగ్గనా నక్స్ట్ రాోయ కాలనికి మొత్తం ఇే ఉుంద అనేది కూడాె్రల్ గవర్నమెంట్ కొంచెం చర్చనీయం అం జరిగింది మేడం దని గురించి
ఆ అదే అదే అండి అవునండి ఇప్పుడు సోలార్ ఒకటి ఏఏ ఒకటి బాగా ట్రెండింగ్ లో ఉన్నాయండి ఇవి
అదే ఆ అదే బాగుంది మేడం సేమ్ ఇందులో నేను అవును మేడం చాలా బాగుంది
అవును మీరు అందులో చేస్తారా
ఆ ఇందులో చేస్తున్నాను కదా నేను
ఎలా అంటే మీ డ్యూటీ టైమింగ్స్ అండి ఎలా ఉంటాయి
మేడం నేను నైన్ ర్టీ టు ఆ సిక్స్ ఫైవ్థర్టీ వరకు అది ఫిక్స్ ఆ టైమింగ్ వరకు ఉంటాను మేడం ఆఫీస్ లో ఆ
ఇంకేం అంటే రోజువారి పనులు ఎలా ఉంటాయి మీవన్నీ
మేడం మార్నింగ్ లేవాలి కదా ఫైవ్ థర్టీ ఆర్ సిక్స్ కే లేస్తాను మేడం సిక్స్ ఫై థర్టీ మినిమము ఇగ ఇంట్ల లేసిన తర్వాత ఇగ ఇంట్ల పనులన్నీ ముగించ్కొనీ టైం కు డ్యూటికి వెల్లాలిగా మేడం
ఔనండి ఇంక మీర్ డ్యూటి కెళ్ళేవాళ్ళు బ ఆ అదీ బయటకెళ్ళాలి డ్యూటీ కాబట్టి ఇంకా
ఊం చాలా మళ్ళీ ఈవినింగ్ ఎళ్ళినంక గూడ అదే ఉంటుంది మేడం సేము కొద్ది మేడం ప్రాసెస్ అనేది కాసేపు కూర్చున్నావంటే పనులన్న ఎదురుంగ కనబతా ఉంటాయి నాకు
ఎదురుంగ కనిపిస్తా ఉంటాయ్ మనకు మన లేడీస్కున్న బాధే అదీ జెంట్స్ లాగా గాదు మనది వాల్లే ముందార టైమ్ కి రడయ్ తినేసి ప్లేట్లో కొచ్చాక రడీగా ఎదో తినేసి ఎళ్ళిపోతారు గనీ ఆ ఇప్పుడు మా కంటే గుడ మీకింక చాలా ఇబ్బందిగా ఉంటుంది డైలీ చేస్కొని బయ్ టికి డ్యూటికెళ్ళాలంటే
ఔను మేడం ఎందుకంటె మీరు లేడీసే కాబట్టి ఇప్పుడు మనం లేడీస్ లేడీస్ కాబట్టి మనం ప్రాబ్లం అర్థం చేస్కుంటన్నా
అర్థం ఐతా ఉంటుందీ ఔనండి ఇప్పుడు ఏదైనా ఇటు బయట చేయడమూ మనమే ఇంట్లో వర్క్స్ అన్నీ మన కోసమే ఎదురు జూస్తా ఉంటాయండీ ఎంత జాబ్ జేస్నా ఇప్పుడు హౌజ్ వైఫ్ అంటే సరే మేమే సర్దుకుంటా మనుకోండిప్పుడు మీర్ బయట డ్యూటీకెల్లాలి డ్యూటీ కెళ్లినా కంపల్సరీ ఇంట్లో వచ్ మీరే జేయాలి మళ్ళీ
ఔను మేడం అదోటుంది మేడం ఏ ఏదేమైనా మనది మనం జెస్కో వాల్గాబట్టి తప్పట్లే మేడం
తప్పదండి మీ హస్బెండ్ ఏమైనా హెల్ప్ జేస్తారా అండీ కొంతవరకు
కొంతవరకు మరీ అంత గాదు మేడం ట్వంటీ ట్వంటీ పర్సెంట్ హండ్రెడ్ లో నై
అంతే జెంట్స్ అంత అంతే అండీ ఆ కొంచెం ఆ కొంచెంనే వాళ్ళు చాలా హెల్ప్ జేస్తున్నట్టు ఫీల్ అయితారు బైట ఎన్ని వర్క్స్ చేస్కున్నా
ఆ ఆ కొంచెం అండి ఏముండద్ చెప్పునా మేడం బాబు స్నానం జేపిస్త ఈవినింగ్ ఎళ్ళంగానే
అంతే అండి పిల్లలకే అంతే అంతే పిల్లల వు హూ మా పిల్ పిల్లలకి అంతే జస్ట్ బ్రష్షింగ్ స్నానం అంతే అండి ఇంక హ హ అంతె కిఛే అంతె అదే ఆ కొంచెం కి కూడ వాళ్ళు చాలా హెల్ప్ జేస్తున్నట్టు ఫీల్ అయ్ తారు హెల్పింగ్ చాలా జేస్తున్నట్టు ఇగంతే బట్టలూ గిన్నెలూ ఊడ్చుకోవడం తూడ్చ్ వంట అంత మనకే ఉంటుంది ఇగ ఆ ఈ ఇ వెన్ హౌస్ వైఫ్ ఐనా అంతే ఇంక బయటకు డ్యూటికెళ్ళే వాల్లంటే ఇంకా చాలా టఫ్ జాబ్
ఊఁ అట్లనేే మేడం నిన్న ఎట్ల చేసిర్రు మేడం ఫెస్టివల్
ఏ ఏదీ నిన్న ఉగాది అంటున్నారా అన్
ఔను ఔ ఔను మేడం
అదే ఆ చేసాం అన్ని సెలబ్రేషన్స్ బావున్నాయ్ గానీ అన్ని టాపిక్స్ ఒక్కటే కాల్స్ లో గాకుండా అట్లా ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క దాంట్లో ఐ థింక్
ఊమ్ అవును బావుంటుంది ఔన్ మేడం అరే ఒకే టైం మీరు మా మా టైమింగ్ ఐతే ఇదే మేడం
నాహా నైన్ థర్టీ కెళ్తారా
ఔన్ మేడం
ఇంక లంచ్ తీస్కొనెళ్ళాలీ ఆహా ఎలా అండీ పిల్లలు పిల్లలకు మళ్ళి ట్యూషన్స్ మీరే చెప్పుకుంట్ తరా
ఆఁ నేనే చూస్కుంట మేడం అంటే పాప వచ్చేసీ హాస్టల్లో ఉంటది మేడం
ఓక్కే
క్రిష్ణం మా దగ్గరే ఉంటడు బాబు ఒక్కోర్ని చూస్కుంట మేం ఇగ వెళ్ళిన్ తర్వాతే ఇగా పని చేస్తూనే బాబు గూడా ఆ చెప్తా ఉంటా నాన్ రాస్ కూడాచ్చరా నానా
అంతే హోంవర్క్ చేయించడం చదిపించడం ఏ క్లాస్ అండి బాబు
అంతే హీరే అళ్తున్నాడు మేడం ఫాస్ట్ బాబు నమస్త
ఆ ఆహయ్య స్కూల్కి వెళ్తున్నారా ఇప్పుడే ఆహా ఆహా పాప
పాప వచ్చేసి సిక్స్త్ మేడం కొంచెం లేటు పా పా బాబ లేట్ అన్నట్డు మడం మీ పిల్లలు మేడం ఏ క్లాస్
థర్డ్ అండి పెద్ద బాబు చిన్న బాబు ఫస్ట్ ఓ నాకు వాళ్ళతోనే రోజంతా సరిపోతుందండి అంటే వాళ్ళు స్కూల్ కి వెళ్తారనే ని స్కూల్ కి రెడీ చేసి పంించే వరకు ఆ పనులు ఆ తర్వాత మి మిగతా ఆ పనులు ఇంకా ఇంట్లో
హ అే అదదిర్బోదు మేడ అ బ్యాగ్లు దడం లంచ బ్యాగ్స్ చదరడం మూల ఇవాల్స మీ ఫుల్ టై మొద ఒక టూ అవర్స్ అయినా బ్రేక్ ఉందిదా అంటే ఉన్నొచ్చి కా ఇలో ఏదో ఒకటి చదరడంయడం చేస్త మళ్ళీ వాళ్ళు వస్తూనే ఉండారు కదా
ఇ అంతే కదా క్లాత్స్ వేసుకోవడము ఆర పెెట్టుకోవడం ఐరన్ చేసుకోవడం ఫోల్డింగ్ అంత మనది మళ్ళీ వాళ్ళు వస్తున్నారు టైమ్ అవుతుందంటే మళ్ళీ ఏదైనా స్నాక్స్ ప్రిపేర్ చేయాలి స్నాక్స్ కోసము మళ్ళీ ఇంకా మిల్క్ పెట్టడము చదిపించుకోవడం హోమ్వర్క్స్ చేయించుకోవడం డిన్నర్ ప్రిపేర్ చేయడం అంతే అంతే అండి అరే మేము ఇంట్లో అంతే అండి ఇంకా పిల్లలకి కూడా స్నాక్స్ అవునండి మీరు అట్లా మేము ఇంట్లో పిల్లలకి ఇంకా బయట ఫుడ్ కూడా ఏమి అలవ చెయ్యము ఇంకా అంత ఇంట్లోనే ప్రిపరేషన్ ఏది ఉన్నా స్నాక్స్
ఆ
ఇంకా టైమ్ టు టైం ఏదో ఒకటి అట్లా వాళ్ళకు రెడీ చేయడం మళ్ళీ నైట్ డిన్నర్ చేయిించడం హోమ్వర్క్స్
టైంంద మా ఎ పడుగ పెక్కడం ఇ ఏ ప మాక బధ మ స్ మేడం ఆ బాగానేంది మేడం పర్లేదు టెన్ ట్వెల్్ అట్లా ఇస్తున్నారు ఎందుకంటే న్య లాంచ అయింది మ్యాడం కంపెనీది
ఆహా అదే అండి అంటే ఇక స్టార్టప్ కాబట్టి కొంచెం అలానే ఉంటుంది అందులో ఇంకా ఎక్స్పీరియన్స్ తో అంతే అే స్టార్ట్ప్ లో అంతే ఉంటుంది ఆ తర్వాత కొంచెం బెటర్ గా ఉంటుంది
అదన కొంచెం డెవలప్ అయితే కంపెనీ అనేది కొంచెం తెలుస్తా ఉందా అ మీకుస్త స కూడా
అవును
అ
మీరు లంచ్ బెండకాయ కర్రీతో చేసారా
అవును మేడం ఇదే మరిసేవ మేడం ఎకా కరే మామకా కుటిలు
ఉమ్
ఆ మా మేడం నేనే చదిపిస్తాను మేడం బ
చాలా బర్డే నెచ్చపోతుంది కద అండి మీకు
అ తాపాట్లే మేడం ఇగ చేసుకోవాలి కదా మడం
అవును అవును బయటక వెళ్ళి చేసుకోవడం ఇంట్లో చేసుకోవడం అవునండి సరలే ఇప్పుడు ఏజ్ లోనే కష్టపడితే తర్వాత ఫ్యూచర్ బాగుంటు పంటది అనుకుంటాం కానీ ఎప్పటి బర్డేని అప్పుడేయంండి
ఇప్పుడున్న జెనరేషన్ లో ఉ రం రన్స్ అయపోతే ఫ్యామిలీ అది మందు పోద్దు కదా మేడం
నమో ఉయ్యప్ప పిల్లలతోనే కొంచెం ఇదిగా ఉంది పిల్లలు కూడా కొంచెం సెటరేట్ అయ్యి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగితే మేము కూడా ట్రై చేస్తున్నాం
మేడంలీస్ ఏం తొందరగాది మంచిగా మీరు కూడా ఒక జాబ్ చేయాలి
అంతే ఇంత చదువుకొని అంత ఖాళీగా ఉన్నా కూడా మనకు పెద్దగా వాల్యూ ఉండదు ఏదో ఒక వర్క్ లో ఉంటే ఆ ఏదో ఒక వర్క్ లో ఉంటే మనకు కొంచెం
మంచి అనిపిస్తుంది అవును మనకు కూడా మంచిగా ఉంటది ఆరాచన ఇ ఉంటుంది అక్కడ జాబ్ చేసినట్టు ఉంటుంది శాలరీ పరంగా శాలరీ వస్తుంది
అవును శాలరీ వస్తది కొంచెం వాల్యూ ఉంటుంది ఇంట్లో ఎంత చేసి నా అది వాల్యూబుల్ కాదు అసలు ఎంత వర్క్ చేసినా ఇంట్లో జీరో అయిక్క ఉంటా అదంతా అవును అవును ఎంత అంత అవునండి ఇప్పుడు అన్నీ ఎక్కడ ఎక్కడా ఇప్పుడు టైం అయితుంది కదా అని ఎక్కడ అక్కడ వదిలేసి బయటకి వెళ్ళిపోయాం అనుకోండి డ్యూటీకి ఓ భలే కష్టపడుతున్నారు అలా వస్థది
అవును ఇప్పుడు ఎందుకన్నా వాళ్ళు డ్యూటీకి పోతున్నారు కాబట్టి సర్దుకోలేదని అంటారు కానీ ఇప్పుడు ఉంది కూడా సదినా కూడా దానికి విలువరదువుతచ్చు
అవునండి అట్లా ఉంటుంది సొసైటీలో అంతే అంతే అంతే అదే ఇప్పుడు అదే ఇప్పుడు డ్యూటీకి వెళ్ళలే వాళ్ళు ఎక్కడ దక్కడ వదిలేసి వెళ్ళిపోయినా నష్టం ఉండదు వెళ్తున్నారు కదా చేస్తున్నారు కదా అని
ఉమ్
ఫైవ్ థర్టీ వరకా అండి ఆఫీస్
అవును మేడం ఫైవ్ థర్టీ వరకు ఉండాలి మేడం మినిమమ్ ఫైవ్ థర్టీ సిక్స్ వరకు ఉండాలి మేడం అంటే కస్టమర్ ఎవరైన్నా ఉండ వెయిట్ చేస్త లోకల్స్ లోకల్
ఓకే అండి
మేడం
ఓకే అండి థ్యాంక్ యూ